హలో
ఏమిత్తరు
ఏం లేదు కాలి మీరేం చేస్తున్నారు
ఏమున్నది తినడం పడుకోడం
ఉ తిన్నారా మరి ఇప్పుడు
తిన్నా
ఏం కర్రీ చేసిండు
చికెన్ మీది
ఓ మాది కూడా చికెనే సేమ్ పించ్
సేమ్ పించ్
ఉమ్ రేపు టెంపుల్కు వస్తున్నారా మరి
వెళ్ళాలి కదా
ఉమ్ కలిసి వెళ్దాం మరి చెప్పండి వెళ్లేటప్పుడు
ఓకే సారీ వేర్ చేస్తారా లేకపోతే డ్రెస్సా హాఫ్ సారీ
డ్రెస్సె అనుకుంటాన ఈ ఎండలకి ఇగా సారీ ఆఫ్ సారీ అంటే కష్టం
ఆ ఏముంది హాఫ్ సారీ కట్టుకొని మొత్తం పి పిక్చర్స్ క్యాప్చర్ చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ రోజు కట్టుకోము కదా
మీరు హాఫ్సరీ ఏసుకుంటల్ల
మీరు ఏసుకుంటే మేము కూడా అదే ఏసుకుందాం మనుకుంటానం
అే మే నేను ఏసుకోను అంత ఇంట్రెస్ట్ లేదు అసలు
అవునా మీది మీ సిస్టర్ వాళ్ళ రిసెప్షన ఏ హాఫ్సరీ నడుస్తారా ఏసుకుంటా రేపు
ఉమ్ తీసుకెళ్ళండి వచ్చి
హా
నచ్చిందా మీకు అది
నచ్చలేదు కానీ నాకు లేవు ఇక్కడ
మా సిస్టర్ ది ఉంది హాఫ్ సారీ మా సిస్టర్ వాళ్ళ రిసెప్షన్ మా సిస్టర్ ఇక్కడు ఉంది అది కావాలా
అది పే చేసిన ఆల్రెడీ లాస్ట్ టైం
ఉహూ అట్లేనా
అ ఆ
ఉమ్ ఇంకా
ష్టం ఆ హా స్టడీ ఇప్పుడు ఏం చేస్తారు
సెకండ్ ఇయర్
ఉహూ రిజల్ట్
వస్తాది నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో
హాల్ టికెట్ నెంబర్ వాట్సాప్ చేయండి
సరే
చేయండి మర్చిపోకండి
ఉమ్ సరే చేస్తా అసలు ఎవరికి ఇవ్వద్ద అనుకుంటున్నా రిజల్ట్ వచ్చినాక నేనే పంపిద్దామ అనేసి అనుకుంటానా
లేదు లేదు హాల్ టికెట్ నెంబర్ మాకు పంపితే మీరు రిజల్ట్ చూసుకోక ముందుకే మేము చూసి పంపుతాం అందు
అట్లా మీరు చూడొద్దు అనేసే నేనే చూ చూసుకుందాం అనేసి అనుకుంటున్నా లాస్ట్ టైమే మీరు పంపిచ్చిరు నాకన్నా ముందే అందుకని ఫస్ట్ నేను చూసుకున్న తర్వాత మీకు పంపిద్దాం అనేసి అనుకుంటున్నా అందరికి
మీరు పంపకున్నా నేను కనుక్కునే అంత ఉందండి కనుక్కోన మరి అట్లా
నాదెవ్వరి వెతకడ్దు నాకు తప్ప
అవునా
సరే
ఉమ్
ఫ్రెండ్స్ కూడా ఉమ్
ఇంకా
ఇంకా రామ్ నవమి ఉంది రేప్ అటు వెళ్ళాలి
ఉమ్
తర్వాత ఒక చిన్న పనుంది తరూరికి వెళ్ళాలి మీ సేవలో ఒకటి అప్లై చేస్తున్నా దానికి ఇంకో సయనం కావాల్సిన ఉండే మా మామ తో పెట్టిద్దాం అనుకుంటే అతనేమో ఎటో వెళ్ళిండు
ఉమ్
ఉమ్ అదే చూడాలి చేపిచ్చి అదొక్కటి అప్లై చేసి వస్తే ఒక పెద్ద పని అయిపోతది
నాది కూడా ఉంది నేను చేసుకోవాలి తిరగాలి చాలా చాలా ఉన్నాయి ఇం కా
చెప్పండి నేను కూడా వస్తా మీరు ఒక్కరికి ఇబ్బంది అయితుది కదా
అవునవును
ఉమ్
చేద్దాం ఇక
ఉమ్ వెళ్దాం ఉమ్ అంటే ఎన్ని డేస్ పడుతది మంత్స్ పడుతదా
ఏంటిది
సట్పీకేట్ రావడానికి
మీద నాది సిక్సస్ సెవెన్ మంత్స్ కట్టింది మీది ఇంకా దబ్బుడ అయిపోతాది ప్రాసెస్ సో పట్టది దబ్బునయిపోయిది అనుకుంటా మేబీ
నేను అట్లనే అనుకుంటున్నా తొందరగానే వస్తది కావచ్చు అనేసి
కానీ ఆపే దగ్గర ఆపుతారు. కానీ ఆప్తే వేరే ఉం టది.
ఆ
ఉమ్ మున్సిపల్ ఆఫీసు, ఎం ఆర్ ఓ ఆఫీసు మీ సేవ. మున్సిపల్ ఆఫీసు, ఎం ఆర్ ఓ ఆఫీసు, మీ సేవ అ అంతే ఈ మూడే
ఆ ఈ మూడింటినే తిరుకుంటా కూర్చోవాలి ఇగ తొందరైపోత్ తే ఆ సర్టిఫికెటోస్తే అయిపోదనిపిస్తుంది
ఆ బర్త్ కరప్షన్ ఆధార్ బర్త్ కరప్షనా
అవునవును దాంట్లోనే ఆధార్ లోనే డిఫరెంట్ ఉంది దాన్ని చెపియ్యలి ఇవ్వాళ బర్త్ సర్టిఫికేట్ కూడా యూజ్ ఉంటది కదా ఫ్యూచర్ లో
అవును
ట్లానేషి
అదే కదా మస్ట్
మ్ అందుకే ఇప్పుడు ఎట్లాగ్ ఎగ్జామ్ పైనాయ్ ఖాళీగుంటున్నా కదా అనేసి చేసుకుంటున్నా
మ్ హు
ఏదోకట్ జేయలి కదా ఇప్పుడు మళ్ళీ తర్వాత కావాలన్నప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ గా రా రావాలంటే అది రాదు
అవును అప్పటికప్పుడు కావాలంటే అసలే కాదు
అందుకే ఇప్పుడే చేసి పక్కన పెట్టేసుకుందాం అంటే అయిపోద్ది
ఆ అదే
హుమ్
అ
ఇంకా
చెప్పాలండి
ఉమ్ మీ బర్త్డే ఎట్లా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నారు మరి
చాలా గ్రాండ్గా ఎక్స్పెక్ట్ చేత్తన గాని చేసుకోనండి అట్లా
ఎందుకు మరి అట్ల ఎక్స్పెక్ట్ చేయడం చేసుకుంటున్నారు కానీ ఎందుకు చేసుకోద్దనుకుంటున్నారు
ఫ్రెండ్స్ ఉన్నారు సెలబ్రేట్ చేయడానికి వస్తామంటార్రు ఇగ ఒక్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎట్లుంటది సిచ్యుయేషన్ ఎవరు అక్సేట్ చేతుర్రు
అదే మీ హబ్బితోనే చేసుకోండి
హబీకంతుంటే బాగుండేదండి
ఓ ఎందుకు సెలబ్రేట్ చేయరా అనేష్
మ్
సెలబ్రేట్ చెయ్యారా
చెయ్యాలే
ఉమ్ బాబు ఎట్లున్నాడు.
బాబు స్లీపింగ్
గుడ్ బాయ్ ఎప్పుడు పడుకొనే ఉంటాడా, డిస్టర్బ్ చేయడా ఏమి
బాబు స్లీపింగ్ ఏస్తాడు, ఫీడింగ్ తీసుకుంటడు, కాసేపు క్రైయింగ్ చేస్తాడు అన్ని చేసినంక పడుకుంటడు.
మ్ హు మీరొక్కరే చూసుకుంటారా బాబుని ఇంకెవరైనా ఉన్నారా.
లేదు లేదు మా సిస్టర్ ఉంటది.
మ్మ్
టి చిన్నగా ఉంటది.
ఎందుకు అట్ల ఉంటది మరి
ఇగ ఆమ హైట్ ప్రాబ్లమ్ షార్ట్ పిపు షార్ట్ పీపుల్లో ఒక పీపులామే.
ఏమన్నా టాబ్లెట్స్ ఇప్పపోయిరు మరి హైట్ కావడానికి
ఏ షార్ట్ గానే బాగుంటది ఆమె
లడ్డుగా ఉంటదా బాగా
ఆ లైక్ పందిగున్నా
అంత లావా
ఆ లేదు లేదు డైటింగ్ చేసే పంది గున్న టైపు
అవునా
అట్లా ఇంకా హాస్టల్ లో ఉంటే బావుంటది వైట్గా, కొంచెం బొద్దుగా.
మ్
అదే ఇంటికి వస్తే డైటింగ్ చేస్తాదామె ఇగ అదేం రోగమో అర్ధం కాదు.
అవునా
ఉ మీరు కూడా హాస్టలే కదా ఎందుకు డైటింగ్ చేస్తారు అసలు ఇంటికి పోయినంక అసలు గర్ల్స్
ఇంటికి పోయినంక డైటింగ్ అని ఏం చెయ్యము ఎప్ ఎప్పుడు అక్కడ కూడా అంతే తింటాం, ఇక్కడ కూడా అంతే తింటాం. కాకపోతే అక్కడ సాంబార్ అట్లా ఉంటది కాబట్టి అప్పుడు లడ్డు గా అయితం
అక్కడ తిన్నట్టు మరి టైమ్ టు టైమ్ ఇంటికాడ తింటే తంతారా అండి మిమ్మల్ని.
అంటే అక్కడైతే పిలిచి మరి పెడుతరు ఇక్కడ వెట్టరు కదా. ఏమో ఇంటికి వస్తే తినబుద్ధి కాదు, ఏం పని చేయ బుద్ధి కాదు. హాస్టల్లో ఉంటే అన్ని పనులు ఎవరివి వాళ్ళే చేసుకుంటరు ఉంటరు. మీకు హాస్టల్ ఉంటే తెలిసేదిలే అయినా
ఆ మేము ఎందుకుంటాం పెళ్లి చేసుకున్నాక పెళ్లి ఆ పెళ్లి చేసుకున్నాక అత్తగారిల్లు హాస్టల్ కన్నా దారుణం.
అవును ఇంకా ఘోరంగా ఉంటది అనుకుంటా. ఇంకా అత్త టార్చర్ హస్ బెండ్ టార్చర్ పిల్లలు
అవునా ఎవరే అవును అన్నీ టార్చర్సే
ఉమ్
ఊ
ఇంకేం చేస్తున్నారు మరి
ఇంకా ఏమున్నాయి మై సన్ స్లీపింగ్ ఐ ఎమ్ ప్లేయింగ్
విత్ హూమ్
విత్ స్టిక్
ఎందుకు మరీ అలా అతను రెస్ట్ తీసుకునేప్పుడు మీరు కూడా కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగుంటది కదా
ఇగ రెస్ట్ తీసుకోవాలి
తీసుకోండి మరి ఎట్లా నైట్ ఎట్లా పడుకొనివ్వడు
అవును
ఇంక ఒక్కొక్క రోజు అయితే ఇబ్బంది పెడతాడు అనుకుంటా సరే నేను మళ్ళీ చేస్తా
ఆ సరే అండి చెప్పండి
ఆ